హలో
శక్తి పీఠాలు ఉంటాయి
హలో ఇనబడత లేదా
వినబడుతుంది
ఆ మరి మాట్లాడుతలే
అట్లా టెస్ట్ చేసిన వినపడుతుందా వినపడతలేదా అని
అబ్బో ఏం చేతలు
ఏం లేదు
ఏం లేదా అదే ఎందుకు కరెక్ట్ అన్నయ్య
ఆ హు అది ఏం పనిలే
చెప్పుల సౌండ్ ఇన పడుతాంది
అవునా మీరు మోస పోతాల్లు ఏంది మరి
ఓ ఇప్పుడే గట్టిగా తిన్న ఉ స్నానం చేయాలంటా స్నానం చేయాలంటే పిచ్చిలేతంది
అవునా అదే ఇన పడుతంది మీ అమ్మనా ఇండియన్ మామ్స్
హ అంతే మీరు చేసిన్ల స్నానం
చేసినాం పొద్దుగాల
పొద్దుగా లానా స్నానం చేతే అచ్చి సాయంత్రం చేయాలే
సాయంత్రం చేయాల ఏమో ఇయ్యాల ఒకటి ఒకటి ఉండే బర్త్డే ఫంక్షన్ ఫంక్షన్ ఉండే చేసిన
బర్తడేనా ఏంజాయ్ చిన్నద పెద్దదా
చిన్నోళ్ళు ఫస్ట్ బర్డే
ఫస్ట్ బడ్డేనా ఐ థింక్ వాటో వాట్
ఉహు
మరి ఏం పెట్టిల్లు
మటన్
మటన్ అబ చాల రోజులైంది తినక
ఆ
మీరు ఒక్కరే పోయారా
నా ఫ్రెండ్గా వచ్చాడు
ఫ్రెండ్ గాడు కూడా అచ్చిండా హూ ఇంకేం పెట్టిల్లు మటన్ ఒకటేనా
మటన్ ఒకటే
మటన్ ఒకటే సరిపోయింది నాకు సరిపోయిందా మటన్ ఒక్కటే హలో హలో హలో హలో వినబడుతుంద హలో విన బడుతలే